అతనం
కారంమండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నరామ్ చేస్తున్నారు
ఏం చేస్తున్నారు తిన్నామండి మీరు భోజనం చేసారా
ఇప్పుడే భోజనం చేసి వాకింగ్ చేస్తున్నామండి
అవునా ఇంకా అందరు కుటుంబ సభ్యులు కుటుంబ స్య సభ్యులుందరూ బాగున్నారా
అందరు బాగున్నారండి మీరు అందరు బాగున్నారా ఫ్యామిలీ అంతా బాగుందా
బాగుందండి
అవునండి మీకు ఈ విషయం తెలుసా గ్యాస్ షార్టేజ్ వస్తుందని ఎందుకు వస్తు సున్నమికి ఏమన్నాయితే తెల్సా
ఆ ఇరాన్లో ఇరాన్ కి ఉన్ను ఇంకొక కంట్రీకి ఇజ్రాైల్ కి టె వార్ జరుగుతుందంట కదండి.
అవునండి అందుకనే మనకి ఇబ్బంది అవుతుంది.
ఉమ్ చాలా వరకు గ్యాస్ షార్టేజ్ అయ్యి హోటల్స్ ఇట్లా కమర్షియల్ పర్పస్ యూస్ చేసే. ఆ అన్ని రెస్టారెంట్స్, హోటల్స్ ఇవి క్లోజ్ అయ్యాయంటా. ఇంకొన్ని త్వరలో క్లోజ్ అవుతాయంట.
అవునండి ఆల్రెడీ చాలా హైదరాబాద్ లో చాలా షార్టేజ్ ఉండడం వల్ల. హాస్ టలో పిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారండి.
అవునండి. మళ్ళీ చాలా మంది ఎన్ ఎన్కటి. యూసేజ్ అంటే లైక్. కట్టె పో కట్టెల పొయ్యిలు యూజ చేస్తున్నారాండ్.
అవునండి అవునండి. ఇప్పుడు మీది కట్టెల పొయ్యకి సపోర్ట్ చేస్తారా? గ్యాస్ స్టవ్ కి సపోర్ట్ చేస్తారా?
గ్యాస్ స్టవకేనండి. ఎందుకంటే కట్టెళ్ళ పోయి ఆరోగ్ నీకి అంత మంచిది కాదండి.
అవునండి. మరి ఇప్పుడు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మళ్ళా ఆ కట్టలో పోయో రావడం. మళ్ళ అందరి ఎఫెక్ట్ ఎ కదాండండి.
అవునండి. వాతావరణానికి గూడా చాలా ఎఫెక్ట్ అండి.
అసల్కే మనకి హ్యూమిడిటీ చాలా ఉందండి.
ఉహ్మ్ అవునండి.
అవునండి. మీకు ఇప్పుడు ఇరాన్ ఇంకా ఇజ్రాయల్ వద్ద దగ్గర జరిగే వార్ వల్ ల్ల ఎఫెక్ట్ ఎవరు ఎక్కువ అవుతార అనిపిస్తుంది. మనలాంటి కామన్ పీపుల్ లేకపోతే సోల్జర్సా. ఆ ఎవరునుకుంట్న్నారండి.
అందరికి అండి ఈక్వల్ గా ఎఫెక్ట్ అవుతుంది. రీచ్ అని లేరు, పూరని లేదు. ఇండియాలో ఇప్పుడు
పుల్కి చాలా ఎఫెక్ట్ కదండి. వాళ్ళకి ఏ పాపం తెలియకుండానే. వాళ్ళు ఎందుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
అవునండి తప్పదు ఇగ ఏం చెయ్యలేము.
అదే గవర్నమెంట్ ఏలాంటి వార్ పెట్టుకోకుండా. హ్యాపీగా ఉం నింటేయ్. ఇన్ని ప్రాబ్లమ్స్ సోచేయేటివ్ కాదు కదా అండి.
కరెక్టే అండి. కనీ మన మన ప్రభుత్వం మాత్రం. ఏం తప్పు లేదు గదండి. అవి వేరే కంట్రీస్ లో వాళ్ళు చేసిన తప్పులకి మనం బాధితులమయితున్నా.
నావునండి
అలా జరుగుతుంది. కట్టెల పొయ్యి వాడకం ఎక్కువైపోతుంది. ఎలక్ట్రికల్ స్టౌవ్స్ కూడా బాగా. యూస్ చేస్తున్నారంట.
అవునండి
ఉమ్ హు ఏం భోజనం చేశారు.
నేనా అండి మా పెద్దమ్మా నాకు నాకు ఇష్టమని ఎగ్గుచారూ చేసిందండి. మీరేం తిన్నారు?
అయ్యో మాది కూడా ఎగ్గుచారేనండి.
అవునా అండి సేమ్ పీన్స్ అండి. ఏంత కోఇన్స్టెంట్స్ గా ఇద్దరు కర్రీస్ సేమ్ అయిపోయాయి.
అదేనండి చాలా విచిత్రం.
అవునండి.
మీరు మార్నింగ్ పర్సనా నైట్ పర్సనా అండి.
నేను ఆఫ్టర్నూన్. పర్సన్ అంటే నేను మార్నింగ్ కాదు అండి నైట్ కాదండి నేను ఎప్పుడు. మార్నింగ్ తొందరగా లేవడం అలవాట్లేదు. నైట్ తొందరగా పడుకోవడం అలవాట్లేదు.
ధ్యానమేనా అండి.
ఆహ్ మధ్యాహ్నం పడుకుంటానండి మళ్ళా నేను. నేను ఒక డిఫరెంట్ పర్సన్ అండి. నాకు ఒక మార్నింగ్ అని నైట్ అని ఏమి ఉండవు. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటానండి.
ఉహ్ అవునండి.
మీరేమంటారు మీరు నైట్ నైట్ వాలా మార్నింగ్ పర్సనా.
నైస్ కోషన్ అండి. నైట్ కొంచెం యాక్టివ్ గా ఉంటారు అండి కొంచెం. స్ట్రెస్ ఫ్రీగాన్.
కానీ నైట్ టైమ్ అంతస్లేట్. నిద్ర పడ్ నిద్రపోకపోతే స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ అవుతది కదా అండి.
అవునండి కానీ మార్నింగ్ పడుకుంటానండి.
వావ్ అండి నైస్ అండి. మేము కూడా. ఒకసారి అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తల మార్నింగ్ త్రీ వర పడుకోలేదండి మొత్తం టూ డేస్ పట్టిందండి నాక నేను స్లీప్ సైకిల్ సెట్ చేసుకోవడానికి. కి
అవునా.
అవునండి.
ఆహ్ హ్.
ఇంకాండి ఇంకేం చేస్తున్నారు. ఏదన్నా మంచి మూవీ గురించి. చెప్పొచ్చుగా మీ ఫేవరెట్ మూవీ ఏంటండి.
నాకు మోస్ట్లీ నేను చాలా మూవీలవర్నండి. పెద్ద మూవీ లవర్నండి. ఇది అది అంత పర్టిక్యులర్ గా ఏం లేదు. అన్ని చూస్తూ ఉంటా అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటా అండి.
అవునా అండి మీకు ఏ జోనల్ జోనర్ బాగా ఇష్టము. ర హారరా ప్చ్ థ్రిల్లర్ మీకు చాలా ఇష్టమా అండి.
అవునండి థీల్లర్ ఛీ సారీ థ్రిల్లర్ అంటే ఇష్టం అండి. మీకు మీకు ఎలాంటి.
నాకు రామ్కామ్ ఇష్టాం అండి.
నైస్ అండి మంచి సెలెక్షన్. ఈ సినిమా థియేటర్ కి వెళ్తారా. లేకపోతే మొబైల్ ఓటీటీస్. లో చూస్తారా ఎక్కువ శాతం.
హ నేను ఓటీటీస్ లోనే ఎక్కువ చూస్తానండి నాకు మూవీస్ ఇష్టం కానీ మరీ థి. థియేటర్ పర్సన్ కాదండి. నేను మరి చాలా ఫేవరెట్ మూవీ అయితేనే థియేటర్ కి వెళ్తానండి.
ఇంతవరకు ఎన్ని మూవీస్ చూసింటారండి మీరు థియేటర్లో.
ఆహ్ ఒకా. నియర్లీ ఒక్క టెన్ వేసుకోవచ్చు అండి. ఎయిట్ టు టెన్ వరకు చూసానండి. మీరు
టెన్ టు ట్వెల్వ్ చూసుంటాను.
అవునా అండి మీరు ఎక్కువ ఎవరితో వెళ్తారు. మూవీస్ కి మీ ఫ్రెండ్స్ తో మీ ఫ్యామిలీతో. తోనా ఏలాంటి మూవీస్కెళ్తారు.
నేను మా హస్బెండ్ తో ఎక్కువ వెళ్ళాను ఫ్రెండ్స్ తోనే ఎక్కువ వెళ్ళానండి
అవునా అండి మీకు ఇష్టమైన జ లాస్ట్ మూవీ ఏంటండి మీరు థియేటర్ లో చూ సింది
లాస్ట్ మూవీ ఆ గుర్తుకు లేదండి
గుర్తుకు లేనంతా బ్యాక్ లో చూసారా అండి మీరు మూవీ రీసెంట్ గా
వన్ ఇయర్ అవుతుందండి మూవీస్ కెల్లక
అవునా మీరు ఈ మధ్య ఎక్కడికన్నా ట్రిప్కెల్లరా?
ఈ మధ్య వెళ్ళలేదు. ట్రిప్ కి కూడా వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళానండి.
ఎందుకండి ఇంత వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నారు? అంత బిజీగా ఉన్నారా మీ వర్క్ లో.
లేదండి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి ఎటు వెళ్ళొద్దని వెళ్ళట్లేదండి
కంగ్రాట్యులేషన్స్ అండి
థ్యాంక్ యూ అండి
అవునా అండి మరి ప్రెగ్నెన్సీలో మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతున్నారు ఎలా ఎంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు
వాకింగ్ బాగా చేస్తున్నాను ఎక్సర్సైజెస్ బాగా చేస్తున్నాను
అవునండి ఎంత కాల్సక్వెంట్ ఇంకా మీరు డాక్టర్ ని మీ కన్సల్ట్ చేస్తున్నారు
అంటే సెవెన్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకి మంత్లీ మంత్లీ చెకప్ ఉండేదండి ఈ సెవెన్ ఎయిట్ నైన్ మంత లో టెన్ డేస్ టెన్ డేస్ ఇప్పుడు నైన్త్ మంత్ లో వీక్లీ వీక్లీ అలా ఉ ఉంటుందండి
అవునా అండి ఇంకే మరి ఎప్పుడండి మీ డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు
థర్డ్ ఏప్రిల్ థర్డ్కి ఇచ్చరండి
అవునండి మరి అన్ని ప్రిపరేషన్స్ అయిపోయా బేబీ షాపింగ్ మీ షాపింగ్
బేబీ షాపింగ్ అవ్వలేదండి మాది అయ్యింది చూడాలి ఇంకా
మరి ఎప్పుడు చేస్తారండి ఇప్పుడుకి ఇప్పుడుంటే కష్టం కదా
అంటే బేబీ జెండర్ తెలియదు కదా అండి పుట్టే వరకు ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ షాప్ లో అబ్బాయికా అమ్మాయికా అనే క్వశ్చన్ రీస్స్తున్నారు
అవునా అండి మరి మీకు ఎవరు కావాలి అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా
ఎవరైతే ఏంటండి ఎవరైనా పర్లేదు
అవునా అండి
హ
అంటే ఉంటది కదా ఫస్ట్ బాబు కావాలి తర్వాత పాప అలా ఏమన్నా ఉన్నాయా
లేదండి ఎవ్వరైనా పర్లేదండి నాకు ఇలాంటి జెన్ జెండర్ ఇన్క్వాలిటీ లేదండి
వావ్ అండి చాలా మంచిళ్ళండి మీరు చాలా ఎడ్యుకేటెడ్ లాగా కనిపిస్తు సన్నారు
ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరనా అన్నారా అవునా అండి మరి మీ హస్బెండ్ క ఎవరు కావాలంటండి
మా హస్బెండ్ కూడా అలానే ఎవరైనా పర్లేదు అనే మ తనే ఉన్నారండి చిన్నగా ఇంకా ఆయనకి కొంచెం పాప పుట్ పుట్టాలని ఉందండి
ఏం కావాలండి
తనకి పాప పుట్టాలి అని ఉందండి అమ్మాయి పుట్టాలి అని తనకు అమ్మాయి ఎంత ఇష్టం సో అలా అవునండి
చాలా మంచి ఐడియా అ మీకుచ్చిన హెల్దీ బేబీ తనని కోరుకుంటున్నడి
మీలాంటి వాళ్ళు మ మాకు సపోర్ట్ చేసినంత వరకు మేము చాలా బాగుంటామండి
ఆహా ఓకే అండి కాహంటి విశేషాలు బాగుందండి మీ హెల్తే ఎలా ఉంది ఇది మీదే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు
ఓకే అండి
జాగ్రత్త అండి ఎప్పుడు కొంచెం మంచిగా తినండి మీరు బేబీ ఉంది కాబ కాబట్టి బేబీతో బేబీకి కూడా సరి అంతా తినండి ఫుడ్ అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫ్రూట్స్ తినండి
తింటున్నానండి కానీ ఫ్రూట్స్ తిని తిని కంటిన్యూస్ గా లాస్ట్ టై మస్ట లో తినాలంటే ఎందుకో బిస్కు బిస్కు పుట్టిందండి తినాలంటే ఎట్లేదు
తప్పదు కదండి ఇక ఇప్పుడే కొంచెం బాగా తినాలి
ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ బాయ్ అండి
బాయ్ అండి టేక్ కేర్
ఓకే అండి